హలో ఏం చేస్తానావ్వు అక్క కాఫీ టీ అయిపేయినాయ?
అయిపోయినాయి అపేయినాయి.
పండగ గదా ఇల్లు క్లీన్ చేయలేదా మీరు
ఏదో వర్క్ ఉందని చేయలా ఇంగ అదే అగో గుర్తురాలే పండగ అనేసి అయినా రేపు అంట కదా ఇంకా పొద్దునే ఇంగేట్లో ఈరోజు వన్ థర్టీ షిఫ్ తీసుకున్నానా.
ఉహుమ్
మ్
మ్ నేనైతే నాలుగు రోజులు అయి కడగబట్టి హుమ్ నాలుగు రోజుల నుంచి ఏదో ఒక విధంగా తుడుస్తూనే ఉన్నా పైనాకింద పైనాకింద
ఎలా ఉగాది కడకలేదా?
ఉగాదికి కడిగినము
ఉమ్
మల్ల ఏమో అంత ఎంది బొత్తం గలీజ్ అయిపోతాన్నాయి బండలు
హా హా తన్విక గాలిజేస్త ఉంటుంది.
ఉమ్ ఉష్
ఉమ్
ఏదన్నా ఒడియాల అట్లా యేసినాము అంటే కింద గదా ఆయిల్ ఆయిల్ అయిపోతది అది అంతా పూ స్తది
కిందన్నా మిది పైన యేయచ్చు కదా
కింద అంటే ఒడియాలు తినేటివి యేయించినంక తాలేేస్తాం కదా నూన్లో అవి
ఉమ్
అట్లే జిడ్డు ఉంటది మళ్ళా ఆడదు ఆ నాపుతా అంటది బండల్ని
ఉమ్
అట్లయి తుడుస్తా వస్తున్న
అంతేలే
ఉమ్ ఈ మధ్య పగలు ఒక పది నిమిషాల కంటే ఎక్కువ నిద్రే రావట్లే అసలు
నీకా పాపకా
నాకి ఈ పిల్లేం పొద్దున్నే ఎనిమిది గంటలకు లేస్తది బాగాట్లాడుతుది ఓ పది గంటలకు పడుకుంటది పన్నెండు గంటలలకు లే తది మళ్ళా తింటది మళ్ళా బాగా ఆడుకుంటది మూడు గంటలకు పండుకుంటది
ఉమ్ ఆడేంలే ఎవరో ఊరో అన్ననో అత్తనో ఎవరు ఎవరో ఎత్త పోతంటారు బయటికి అందుకు బాగా ఎంజాయ్ చేస్తాంటుంది
ఆ అట్లా ఆడుకుంటది మళ్ళాం ఇప్పుడు పండుకుంది ఇప్పుడు పండుకుంది ఒక పదహైదు నిమిషాలు అట్లా ఏడు పది అయితుంది ఒక ఎనిమిది గంటలకు అట్లా లేస్తది మళ్ళీ ఇంకా ఆడుకొని వస్తది ఇంకేమన్నా తినిపించేది
మళ్ళా నైట్ పండుకుంటుందా ఎనిమిది గంటలకి లేస్తే
ఎనిమిది గంటలకు లేస్తే పది గంటలకు అంతా పండుకొని వస్తారు వాళ్ళ నాన్న లేకుంటే పది గంటలకు పండుకోబెడతా నేను వాళ్ళు నాన్న ఉంటే పదకొండు న్నారాయినా పనుకోదు
ఉమ్
ఇంగేమక్క ఈరోజు నేను గులాబ్జామున్ చేసినా దెలుసా బాగా వచ్
బాగ వచ్చినయా అడుగుదాం అనుకున్న అప్పుడే ఏం జేసినవ్ బర్డే స్పెషల్ అని
ఆ ఫస్ట్ టైమ్ జేసినా బాగొచ్చినయ్
ఉమ్
చక్కర తక్కువ యేసినా
ఉమ్
అత్తకి మామకి షుగర్ గదా సో తక్కువేసినా అన్నమాట వాళ్ళకి సెట్ అయ్యేలాగా ఉన్నాయి తినడానికి మాత్రం బాగున్నాయి టేస్ట్
అ ఉమ్
తన్వికాకి చక్కెర్ తక్కువ ఉన్నాయి గదా అని చెప్పి ఒక ఫోర్ ఏమో తినిపిచిన పాపకి
తింటారులే అవి
ఉమ్ మెత్తగున్నాయ బాగా
ఉమ్
బాగాదిగింది
వీళ్ళే ఇద్దరు బాగా తింటారు రోజు అదే పనిగా ప్యాకెట్ కనిపించింది చెయ్యి చెయ్యమ్మా చెయ్యమ్మా అని అడుగుతానే ఉంటే ఇంగా చేసేస్తే
పడుకోవా
లేచింద
అర్ధగంట పడుకోనిందంతే
ఊ
నేనే ఇంకా పనుకుంటదేమో నేను అట్లా ఒక పది నిమిషాలు పను కుందాము అనుకుంటి
ఉ అప్పుడే లేసేసింది
నేట్టేమ ఇప్పుడు రాత్రి పొద్దుగాలకు పండుకుంటది
అన్నా
రోడ్ రెస్తా అంటే పోయినాడక్క వచ్చాడేమో ఫోన్ చేసింటె నేనే ఏత్తల
హ
ఇంకేమక్క వంట ఏం చేసినారు
పప్పు అన్నం
అ అర్ధగంట పనికినింది ఇ స్మెల్ వస్తాంది రూమ్ ఈ ఇంట్లో ఈ రూమ్ లో నాక్ మధ్య